హలో గుడ్ ఈవెనింగ్ అండి
ఆ బడి
ఎలా ఉన్నారు మేడం
బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నానండి తిన్నారా లంచ్
ఆ తిన్నా మీరు తిన్నారా
ఆ తిన్నాను
ఏం కూరా
మాదా తోటకూర చేసిందండి వాళ్ళ మీది
మాది గోంగూరండి సొండకాయ
ఉహూ అదే రీసెంట్గా ఆ బాబు పుట్టాడు మీరు వ్యాక్సినేషన్ చేపించారంట కదా పిల్లలకి ఎప్పుడు వ్యాక్సిన్లు వేస్తారనేది చెప్తారా కొంచెం
ఆ చెప్పు చ
ఆహా మాకు రీసెంట్ గా బాబు పుట్టాడు
ఉమ్
అంటే పిల్లలకి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేస్తారు ఏంది దాని గురించి చెప్తారా అండి
ఆ పుట్టిన తర్వాత నేను రెండు వ్యాక్సిన్స్ వేస్తారండి
అంటే పుట్టిన తర్వాత అంటే హాస్పిటల్ ఒక వ్యాక్సిన్ వేసారు
హాస్పిటల్ల్లో రెండు వేస్తారండి
రెండా మాకు ఒకటే వేసినట్టున్నారండి
ఆ తర్వాత ఒక నెలకి ఒకే ఈశ్వర్ రెండు నెలలకి మూడు చేస్త సారు
ఆ
మూడో మూడో నెలలో మూడు చేస్తారు
మూడ నెలు మూడ
మూడో నెలలో నాలుగు చేస్తారు
నాలుగ వామ్మో పిల్లలు ఉంటారా అండి వామ్మె మీ పిల్లలు ఇద్దరికి చేశారండి
ఆ చేసామండి
అదే మా వాడికి చేపించ్చాలి ఎందుకని పిల్లలు ఎట్ల మేడం దానికే ఎట్లా రియాక్ట్ అవుతారు ఎడు స్త్
ఫస్ట్ డోస్ కి అంత నొప్పి ఉండ ఉండదండి రెండోసారి ఉండిద్ది మూడో సరి మూడు సారి కూడా బాగా ఏడుస్తారు పట్టుకనిరు
ఉ రెం జ్వరం కాని అట్ ఇక్కడి ఏమైనా వస్తాయా
ఆ
ఎన్ని రోజులు ఉండేది మేడం జ్వరం
హలో
జ్వరం ఎన్ని రోజులు ఉంటది మేడం
మూడు రోజులు
మూడు రోజులు ఉండిద్దా
ఉ
పిల్లల్ని ఎలా మనం చేసేది అట్లా పిల్లలు బాగా ఏడుస్తారనుకుంటా వాళ్ళకి బుజ్జగించడానికి మీరు ఏమన్నా చేసారా సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి
ఆ ఏం చేస్తామ్ బొమ్మలు చూపియడం అలా చేయడం
ఆహ అంటే మా వాడికి రెండో వ్యాక్సిన్ వేపించాలి కదా అందుకని తీసుకెళ్ళాలి టే ఇప్పుడు ఎలా మరి వక్సన్ ఏపీ వేయించాలి అంటే మనం ఆశా వర్కర్లు ఫోన్ చేసి అట్లా మాట్లాడటమేనా లేకపోతే సచివాలయానికి తీసుకెళ్ళాలా
ఆశావర్కర్ కి ఫోన్ చేసి ఆశా వర్కల్సే చెప్ తారు. మాముల్గ అయితే ఫోన్ చేసి మేము కూడా కనుక్కోవాలిగా అని మేంగోటిచిన
ఉం
చి
మీ బాబు ఎన్ని డోస్లు ఎపించ జరండి
ఈ రెండో నెల ఎ వెళ్ళలే ఆశ వర్కరు చెప్పాలి కదా
పెద్ద బాబుకి అన్ని డోసులు అయిపోయినాయండి
ఆ అయిపోయినయి మేడం
ఏ విటమిన్ డ్రాప్స్ చేపిచారండి
అది చేతికి లేదనమాంటా మన చేపిచ్చాలన ఇంకా
నేర్పించారండి అది వారంలోనికి ఒకసారి
ఆరు నెలలకు ఒకసారి అయితే చేపచ్చే ఉంటాం మేము అంటే ఎక్కువగా మా మిస్సెస్ చేసుకునే
ఒక డోస్ వేపిచ్చారనుకుంటా
అ
ఏం చేస్తున్నానండి
మా మొదటి బాబా స్కూల్కి వెళ్ళాడు మేడం ఇవాళ గేమ్స్ కదా గేమ్స్ ఆడిస్తున్నారు స్కూల్లో
అవునా
ఆ మీ అబ్బాయి కి మేడం
మా అబ్బాయి కూడా స్కూల్ కెళ్ళడండి
ఆహా స్కూ లో కూడా మీ అబ్బాయి స్కూల్లో కూడా గేమ్స్ ఆడేస్ తిన్నారా
ఆ అవును
మా ఊడు స్కూల్ క వెళ్ళి డ్యాన్స్ లేపిస్తున్నారంట డ్యాన్స్ లేస్తున్నాడు గేమ్స్ ఆడత పనాడు
రోజు వెళ్తారాండి మీ బాబు స్కూల్ కి
ఆ వెళ్తాడు మేడం పాపం ఈ వాళ వెళ్ళల వెళ్ళనన్నాడు అయినా గానీ పంపించింది మా మిసెస్ పాపం డ్యాన్స్ చేసి చేసి కాళ్ళు నొప్ నొప్పులు వచ్చినియంట అయినా వెళ్ళాలి వెళ్ళాలి చ పి పంపించేసిందండి.
ఎందుకు పంపి చారు కాళ్ళు నొప్పులంటే
నొప్పులు వచ్చినా గాని నువ్వు చదవాలి చెయ్యాలి మళ్ళీ స్కూల్కి నాగా పెట్టకూడదు అని చెప్పి పంపించి
ఊహూ అవునా
హ్మ్
మా చిన్న బాబు పనుకుంటున్నాడు.
పనుకుంటున్నాడా మా బాబు ఇంకా నిద్ర లేచాడో లేదో పనుకొని
ఎన్నింటి దాకా స్కూల్ ఇవాళ
స్కూల్ నాలుగున్నర ఐదు అవుతుదండి అయ్యేసరికి
ఒక పూట పూటబళ్ళు కదా ఇవాళ ఏంది ఫుల్ టైం పెట్టారు మరి
చేరు
ఓహో
హ్మ్
మనా సే ఆయన పాట అని డ్యాన్స్ చెపీయాలని ఈ రోజు చెప్ ఉంచారు.
ఆ ఏంటండి
డాన్స్ వేపియాలని ఉం ఉంచారేమో ఇవాళ ఫుల్ టైమ్
ఊహూ వర్క్ ఫ్రమ్ జాబ్లు ఏమన్నా ఉన్నాయా మేడం మీ తెలిసినియి
మేము ఒకటి చేస్తున్నాం అనేది ఏ అంత ఏ
ఆ దాని గురించి చెప్పక మాకండి దాని కాకుండా మామూలుగా డైలీ మంత్లీ శాలరీ ఇలా వచ్చేటట్టు ఏమన్నా ఉన్నాయా మేడం
ఏం లేవండి నాకు తెలిసినంత వరకు అమ్మాయిలే కాని కొంతమంది చేసుకుంటునారు నాకంతా నాకు తెలీదు
హ్మ్ ఇంకేంటి మేడం గారు సంగతి ఏంటి మరి ప్లానింగ్ ఏం చేస్తున్నారు సాయంత్రం పూట పునుగులు గారలు బూరెలు ఏమన్నా
మీరు ఎక్కడికొ వెళ్ళి బండి తేవాలన్నారు తెచ్చారా
అ షూర్ వెనకాలే కదా మేడం వాటర్ వాష్ దగ్గరే కదా పోయినన్ని తీసుకొచ్చి ఇచ్చసాము అయిపోయింది
హు
అ
మోటర్ వాష్ అంటే ఏం చేస్తారు
ఎం మోటార్ వాష్ అంటే ఎం ఉంది బండిపాట్లు మొ త్తం తీపిచ్చేసి మొత్తం కడిగేసి మొత్తం పెట్టేస్తారు ఆడ ఆ చేసి తీసుొచ్చిన బండిని నేను తీసుకొచ్చి చ్చి ఇక్కడ షోర్రుమ్ ల ఎస్తారన్నమాట
హు అన మీ అమ్మ వాళ్ళు మీ అక్క వాళ్ళు అందరు బాగున్నారా
అందరు బానే ఉన్నారుా మేడం మీారు దేవుడి దయవల్ల మీరు ఎలా ఉన్నారు మీ అమ్మోళ్ళు మీరు చిిల్లి
బట్ ఐ మ్ ఏ
మొత్తా మీది పంట అయిపోయిందా మీనపలేసామన్నారు మినప గుళ్ళు అయిపోయిందా అంత మొత్తం
లేదండి ఇవ్వళ తో డు చుపిిస్తున్నారు
హు మరి పంట ఇప్పుడు తీసుకొచ్చేది ఇంటికి
మొత్తం అయిపోయిన తర్వాత తూపరా వేయాలి ఆ త ప్రతకించాలి తర్వాత తూపరా వేయాలి
ఎంత మేడం బస్ స్తా ఎంత ఉంటది యాభై కేజీలా వంద కేజీల బస్తా వేసేది
ఏమే నాకంత అవగాహన లేదండి నాకు తెలియదు ఎంత ఏస్తారో
యాబైకేజీలు బస్త కేజీ వంద రూపాయలేసుకున్నా యాభై వేలు వస్తాయి కదా
ఏమో మరి ఎంత ఉందో ఇప్పుడు తగ్ ఇంకా అమ్మలేదు కదా
ఐదు వేలు వస్తాయి బస్తాకు ఐదు వేలు వేసుకున్నా బస్తా పది వేలు అంటే బస్తా కేజీ రెండు వందలు చొప్పున వేసుకున్నా గాని పది వేలుస్త త ఒక బస్తకి
ఉమ్
అ ఇంకేంటిండి సంగతులు
చెప్పాలి ఏం చేస్తున్నారు అ
ఏం చెయట్లేదండి ఖాళీని బళ్ళ వస్తే బిల్డి ముట్టించుకని పంపిస్తున్నాము స
హా మీ ఓనర్ రాలేదండి
రాల ఇంకా
లంచ్ బాక్స్ తెచ్చుకుంటారండి ఇంటికి వెళ్తారా
లేదండి డైలీ ఇంటిక వెళ్ళి చేస్తాను అ నేను పస్ట్ సమాలు బర్డేస్కల్త
అవునా స ఓనర్ గారూ ఏం అనరా
వఓనర్ గారు
ఏమనరా వాళ్ళు విళ్ళ బండి తీసుకెళ్తే
ఆయన గొడవ లేకుండా ఉంటే చాలు
అవునా
అ ఇంకేంటండి
ఏం లేదండి మా చెట్టు పూరు ఉంటే కోసుకుంటున్నాను పని చేసుకొని
కొనుగొలు ఏ మైట్లేద ఇవాళ
ఆ
పునుగులు గారెలు బజ్జీలు అని అలాంటివి ఏమీ ఏయ్యట్లేద
ఏమి
పునుగులు గారెలు అలాంటివి ఏమి ఏయట్లేదా ఇవాళ
ఎస్తున్నారు
మీరేయట్లేదా అంటున్నా ఇంట్లో
మేము లేదండి అట్లు అ అట్లు పిండి ఉంది అట్లు ఏసుకుంటాం
ఉమ్
ఇటయానికి మా పిల్లలు టిఫిన్ చేయరండి చాక్లెట్లు తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అబ్బాయి చాక్లెట్లు చాక్లెట్లు తింటాడు మావార్
ఇ ఉ ఇంకేంటండి సంగతి ఎలా ఉంది ఈ రోజు మొత్తం ఎండాలు ఎక్కువ పడు ఉన్నాయ్ నీకు
ఆ బాగానే పడుతున్నాయ్ అండి
ఏం తగ్గలేదా ఎండా? ఫుల్గానే ఉం నా మేడ వాల్ళ ఎండ మొత్తం నీకు
ఉ అం అంతగా ఏం ఉందిలే గాని అంతగా అనిపించట్లా సాయంత్రం ఉన్నిద్ది
ఉహు సాయంత్రం పనుకునేటప్పుడు ఉచ్చగా ఉండుద్ది అంటారు
ఆ అవును
మాకు కూడా అంతే మేడం రేకులు ఏసీ ఉన్నా గని ఏసీ ఐదు నిమిషాలు అరగంట వేస్తాం అంతే తర్వాత మామొలు ఫ్యాను ఏసుకొని పడుకో
కరెంట్ బిల్ ఎక్కువ వొచ్చిద్ది ఏ సి ఉంటే